హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారూ
ఏం లేదండి మాది పెంట్హౌస్ అండి బయట గాలిని ఆశ్వాదిస్తున్నాను ఆ
అవునా అది మాది కూడా పెంట్హౌస్ కానీ నేను లోపల ఉన్నాను
అయ్యో అవునా ఎందుకండి బయట చల్లగాలి ఒస్తుంది
ఇగ కొంచెం వర్క్ ఉందండి అది చేసుకుంటూ ఉండిపోయా హ్మ్ ఇంకా అండి తిన్నా తినలేదండి ఇంకా టైం అవ్వలేదు మాకు మేం లెవెన్ చి ఇప్పుడు ఆ అప్పుడు ఎల్ ఎయిట్ కల ఎల్తామ్
అవునా
హ్మ్
ఇంకండి ఏం చేస్తున్నారు
ఇంకా చెప్పాలండి ఏం లేదు మీరేం చేస్తున్నారు ఈరోజు మాకు ఇంటర్నల్ ఉండే
ఊ మ్
సో ఒక టూ త్రీ కలా క్వా త్రీ కంటునా టూ కలా ట్వెల్వ్ కలా కాలేజ్ కెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఒచ్చేసాను
వావ్ బెటర్ అండి మీ పని బాగుంది కదండి
హ్మ్ అవునండి
ఎగ్జామ్ రాషీ రావడం
ఇ ఆ అంటే ఫస్ట్ అటెండెన్స్ కూడా ఉంది ఓన్లీ దీన్ దీనికోసం యే పోతున్నాం కాలేజ్కి
ఓహో
హ్మ్ ఇంకా అండి
చెప్పాలండి ఏమంటరు రేపు హాలిడే ఉందేమో ఏం ప్లాన్స్ ఉన్నాయండి
ఏం లేదండి పక్కన గుడి ఉంది అక్కడికి ఏళ్ళి దర్శనం చేసుకొని ఒకవేళ ఛాన్స్ ఉంటే ఆ అన్నదానం లో కూడా తినేసి వస్తామండి మీక ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా
మాకు కూడా పెద్దగా ఏముండవండి ఇంకా టెంపుల్ కెళ్ళాలి టెంపుల్ కెలి పూజ చేసుకొని తినేసి రావాలి ఇంక అక్కడనే
అంతే అండి ఇగ మరి ఎం పని ఉంటుంది మనకి
అంతే అండి ఇంగ ఇక రేపు పండగ కాబట్టి ఇంకా అట్లే జెయాలి ఇంకా
అవునండి మీరు దేవున్ని నమ్ముతారా
నమ్ముతానండి ఎందుకు నమ్మను
అవునా అంటే కొందరు ఉంటారు కదండి దేవుని నమ్మని వాళ్ళు వాళ్ళ గురించి మీరు ఏమంటా రు
వాళ్ళ గురించి నేనేమంటానండి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళకేమన్న సిచ్యువేషన్స్ ఓస్తే ఇంకా నమ్మకుండా అయితె ఉండచ్చు
అంటే అంటే కొందరు ఎతిస్తులు ఉంటారు కదా
మ్
వాళ్ళ గురించి అంటే దేవుని నమ్ముతున్న వాళ్ళని కూడా నమ్మకుండా చేస్తారు కదా కొంత లేరు
అట్లా చేయొద్దండి ఇంకా వాళ్ళు వేస్ట్ ఇంకా నేను వాళ్ళ గురించి ఏం చెప్పలేను అసలు
మ్
అట్లా ఇన్ఫ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దండి
ఊ
గుడ్ గా చేసిన పర్లేదు కాని
ఆ మరి మీ కాలేజ్ లైఫ్ గురించి ఏమనా చెప్తారా ఎట్లా ఉంటది మీ కాలేజ్ లైఫ్
కాలేజ్ చాలా బావుంటది ఇంకా మాక్ అనిపిస్తది వేస్ట్ అని కానీ పక్క వాళ్ళుయితే బాగుంది అంటారు
అవునా ఎవరండి ఆ పక్క వాళ్ళు
వేరే కాలేజీ వెళ్ళండి ఇంగ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే వేరే కాలేజెస్లలో
ఆ
మా దాంట్లో ఇంకా మాకన్నా గురునానక్ యూనివర్సిటీ అ హితం కాలేజ్ అండి అందులో అయితే మస్త్ ఈవెంట్స్ అయితై
అవునా అండి
హిం ఎవెరీ అసలు కనీసం ఒక టూ మంత్స్కి ఒకసారి అన్న ఈవెంట్ ఐతది అందులో మా ఫ్రెండ్ ఓకాముంటది మే స్నాప్స్ పెట్టి పెట్టి సావా కొడుతదండి మస్తు బాగా ఐతది
బొంది మనకి
వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ ఈ ఫైనల్ ఇయర్స్ లో కూడా వాళ్ళకి మంచిగా ఈవెంట్స్ ఉన్నాయి మొన్నటి వరకి ఏ ప్పటికోక ఈవెంట్ ఇంకాలాకి ఇంటర్ ట్రెడిషనల్ డే అని అన్యువల్ డే అని డిజే నైట్ అని పోచ్ మీట్ అని
వావ్
హిం ఇంకా ఏంటి ఫ్లాష్ మూబ్ అని
మ్
చాలా చేస్త
అలాంటివి తలుచుకుంటే బాధ అనిపిస్తాది
హిం మళ్ళీ వాళ్ళకి ఎవ్రీ ఫెస్ట్ని సెలబ్రేట్ చేస్తారు మంచిగా అదే ఫెస్ట్ ఐన పార్లే తెలంగాణ ఫెస్ట్ అ ఏ ఫెస్ట్ అ అని చూడారూ అన్ని సెలబ్రేట్ చేస్తారు
వావ్
మ్
లకిీ ఫె ఫెలోస్ అండి వాళ్లు.
మ్ చోటురూమ్ నో పో పెట్టుకో సరే లే
ఏమైంది అండి ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా మిమ్మల్ని?
డిస్టాప్ చేస్తారండి మా జూనియర్స్.
అయ్యో
మన జూనియర్స్ ఎప్పుడు ఎలతరండి వేస్ట్ పిల్లర్స్ ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారు.
అయ్యో అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయో మీకు?
మ్
అవునా
మీకు లేరా అండి జూనియర్స్?
మాకు ఉన్నారు అండి కానీ అంత డిస్టర్బ్ చేసే జూనియర్స్ ఎవరు లేరు అండి
అయ్యో ఉన్నాం
ఆ
మరీ మంచి జూనియర్స్ ఉన్నారా?
ఆ మంచి జూనియర్స్ అంటే ఎం అంత డిస్టబెన్స్ అయితే ఉండదండి. వాళ్ళ దగ్గర నుంచి
ఉమ్
అ
ఇంకా మీరు బుక్స్ చదువుతారా అండి?
లేదు అండి నాకు అలాంటి మంచి హ్యాబిట్స్ లేవు.
మరీ ఏం చేస్తారండి ఖాళీ టైమ్ లో?
ఎమ్ ఉంటుందండి ఫోన్ లో రీల్స్ చూస్తాను.
మ్
ఇంకా ఇంకా ఎం అంటారు ఉ ఫోన్ లో రీల్స్ చూస్తం. ఫ్రెండ్స్ తో నేను ఎక్కువ బుక్ ఎక్స్ట్వేట్ అందరితో మాట్లాడ నాకు చాలా ఇష్టం
వావ్ మంచి హ్యాబిట్ అండి అందరితో మాట్లాడడమే.
వావ్ అంటే ఇక అలవాటు
నాకు అలాంటి అలవాటు లేదు అండి అస్ హలో నన్ను చాలా ఇంట్ర అ్వట్ అసలు ఎవరి తో మాట్లాడ
అవునా అండి అలా అయితే కష్టం కదా అండి మరీ.
చాలా కష్టం అండి.
అంటే నాకు ఒకప్పుడు నేను కూడా ఇంట్రోవట్ లానే ఉండేదాన్నిండి. తర్వాత తర్వాత మారిపోయాను.
ప్చ్ ఇంకా ఎవరిని ఎం అంటే ఎవరు ఏమనుకుంటారో. ఫీల్ అయితార అని చెప్పేసి ఇంకా ఎవరితో సరిగ్గా మాట్లాడండి.
అట్లా ఉండోద్దండి మీకు నా వచ్చినట్టు ఉండాలి ఎవరికో భయపడడం ఎందుకు.
భయం కాదు అండి వాళ్ళు ఏమనుకుంట్రో అనిగ ప్చ్
ఎవరు అలా అనుకోరండి అలా ఆలోచించొద్దు మనం ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది కదా.
అత్తమ్మ కొంచెం ఇంకా ఫ్లో క్లోజ్ అయిన ఫ్రెండ్స్ తో మాట్లాడదా ఉంటిగా ప్చ్ ఒర్రుతా ఉంటా అల్తోని
అంతె అందరితో మాట్లాడితేనే మీకు మాటలు పెరుగు అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా అల్లవాటు అవుతుంది మీకు ఇప్పుడు రేపు జాబ్ కెళ్ళినా ఎక్కడికెళ్ళిన
ఆ ఔనండి అది మంచి ప్లేస్ పాయింటె గాని ని అల్వాట్ చేస్కోవాల్ ఇగ మెల్లమెల్లగా.
చేస్కోండి అండి లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది.
ఉ చేస్కుంటానండి
ఎస్కొండి
మ్
ఇంకా అండి ఏం స్పెషల్ మరి మీ హాస్టల్ లో
ఏం స్పెషల్ అండి మా హాస్టల్లో నిన్న మష్రూమ్ బిర్యానీ చేశిరండి బా కొంచెం ఎంటి అసల్ ని మష్రూమ్ తినగనే ఇంక పొద్దున వెట్టిన్దాన్కన్నా ఆఫ్టర్నూన్ వెట్టిన్దాన్కన్నా కొంచెం నైట్ బాగుందని తినేసా అన్ని మంచిగా ఉన్నని
ఔనా అండి మాకై నాకైతె అస్సల్ మా హాస్టల్లో గుడ అదే పెట్టిరండి కని నాక్ అస్సల్కే నచ్చలేదు
అయ్య నువ్వ హాస్టల్లో కొంచెం బెటర్ గనే చేశిరండి
ఔనా అండి మంచి పనండి మీకు
అంటే ఇంక మేము ఆఫ్టర్నూన్ మార్నింగ్ కంపేర్ చేస్కుంట తింటే ఇంగ బెటర్లెండి తినొచ్చు మంచిగుంది
ఔనా అండి
అసల్ నేన్ మష్రూమ్ ఎప్పుడు తిన అండి ఎలర్జీ ఎలర్జి అంటే ఇంకా ఎలర్జి అన్ కాదుగని ఎప్పుడు తిన్లే ఇంక
ఓ షిట్
మ్
అంటె నాకూడ అల్వాట్లేదండి ఒకసారి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్నప్పుడు తిన్నాను అక్కడ నాక్ నచ్చలేదు అప్పనుంచి ఎప్పుడన్నా ట్రై చేయడం గుడ ట్రై చేయలేదు
మ్
మ్
ఎం చేస్తున్నారండి
ఎం లెదండి వర్క్ ఉంది అదే చేస్కుంటూ మీతో మాట్లాడ్తున్నాను
ఏం వర్కు
నాకు ఇంటర్నల్ ఉంది దానికీ ఆ లిపోర్ట్ చేయాలి చేస్ తు ఉన్నాను ఇంక అండి తినండి జాగ్రత్తగా ఉండండి కొంచం అసల్కే మి వాయిస్ చూస్తే వీక్ గా ఉన్నట్టు కన్పిస్తుంది
అయ్యొ ఒకే అండి
జాగ్రత్తండి బాయ్
కె అండి బాయ్